తన్ బయట కూర్చున్న కరెంటు ఏంది వర్షం పడతాను బాగా మా ఊర్లో
ఉహూ చాలా వరకు గుర్తుకొచ్చినం మరి ఫోన్ చేసినావు
అదే చేయాలి మాట్లాడాలి అనిపించింది ఇంకొన్ని రోజులు అయితే కాలేజ్కి పోతా
ఉహూ తిన్నావా అన్నం
తినలే ఇష్టమైన కర్రీ లేదు ఇంట్లో
ఉమ్ ఎప్పుడు కదేన ఇక
మా మమ్మీ ఎప్పుడు కదే వండుతాంది
ఏమండుతంది
స
ఉమ్ ఉహూ ఏంత మకు నతేని ఇత్తలా
ఆ
పెద్ద గెయిట్లేదే
మమ్మీ బా బట్టరాలెత్త వుంది పెద్దాడు తాళెక్కనిక పోయిండు
తాలెక్కన ఎంటా ఉహూ ఎక్కడున్నారు ఎక్కడెక్కడో నేనైతే ఖాళీగా ఏం చేత్తలేదు
బాబి
ఏం చేత్తం ఏం చేత్తలేదు బాయకడ పనిచేత్తం
ఆహా
ఉమ్ వచ్చిన నిన్నే వచ్చిన
దేనికొచ్చినావ్
ఆహా మా దదా అయితే కాలవలేమన్న వచ్చినాక
అద్ద వచ్చిన బయటకి వచ్చిన
ఉహూ
ఉమ్ ఇప్పుడు దా బాయకాడికొచ్చినా కావాలయ ఎటుపోయినవ్
వాళ్ళ ఫ్రెండ్స్ తో తీ యడానికి పోయిండు
మేము ఇటు సై ఆ సైడ్ అయితే రాలే మరి
మ్మ్ఉమ్మ్
ఉ
ఏం చెత్తానవ్
ఏంలే ఇగో ఫోన్ మాట్లాడు నీతో ఫోన్ మాట్లాడుతున్న
ఇంకా
చెప్పాలి
ఎప్పుడు పోతాన్నావ్ మరి కాలేజ్‌కి
ఆ పోవా ఎగ్జామ్స్ ఉన్నాయి నాకుతా పోవాలే రేపు పోతా
పోతావా మరి కలువు పోయేముందు ఇటొచ్చి
ఆ కలుత్తా తగ్గిందా చివి నొప్పి
ఆ కొంచెం లైట్‌గా ఉంది లోపల తలకాయ నొప్పి లేత్తంది దానివల్ల
ఆహా రేపు బోతా కావచ్చు నేను రేపు నాకు ఐటీ ఎగ్జామ్ ఉంది హాల్ టికెట్ తీసుకోవాలట రేపు
మ్మ్ఉమ్మ్
సూడాలి ఇగ రేపు పొద్దున పోతే పోతా లేకపోతే లేదు రేప్ పోతా
డి అట్ల ఉకే తీసి పాడేయకు మళ్లా ఆయనకు కోపం లేతే
ఎవరికి
టిసి ఇచ్చేటోళ్లకి
ఆయనే ఈ ఒక్క రెండు రోజులు అయితే వాని పని అయిపోతాది నా పని అయిపోతాది వానితో నాకేమీ
నెగ్లె నెగ్లెక్ట్ చేసుకోకు
ఇంతేనా
తొందర పోయి తీసుకొచ్చుకో
ఉమ్మ్
తిన్నావా అన్నం
తిన్లే తినాలే పోయి ఇగ
ఏం కూర వండింది పిన్ని
ఏమో బోయినంక చెప్తా ఏం చెప్తా ఇగ
మ్మ్ఉమ్మ్
ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయంటే పోయి తింటాయి ఇగ ఉమ్
అందుకే ఏం కర్రీ వండలే లేదా పె పిన్ని ఇంట్లా
ఏమో చూ నేను బయటకి వచ్చినా అని చెప్పలే ఇంటికానే ఉంటది ఎక్కడా పోత ఉమ్ పత్తి గింజలు పెటే అళ్లతో పోయేది ఎవళ్ళు పిలుత్తాలే కావచ్చు పిలిత్తే పోయేది
ఏంటిది
పత్తి గింజలు పెత్తనికి ఎవళ్ళు పిలుత్తాలే కావచ్చు పిలుత్తే పోతది
పిన్నా ఇంకా పత్తి గింజలు పెట్లే మీ సైడు
పెట్టిల్లు పెట్టేటోళ్ళు పెడతారు పెట్టేటోలు పెడతలేదు
ఏ వర్షాలు లెవ్వా
పడతన్నయ్ కాకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండాలిగా కూలోల్లు రావాలిగా
ఆ ఎందుకు పక్కూర్లో కించెళ్ళి వత్తరుగా మీ ఊళ్లో లేకపోతే
వత్తరు వా అంటే వాళ్లు ఊర్లో కానిదే మన ఊరిలో కానిదే బయట నుంచి వత్తదా
అది కూడా నిజమే గానీ
ఉమ్
పెద్దమ్మ వాళ్ళు కూడా పెట్టలే ఇంకా మా సైడ్ బాయి సైడ్
పెట్టలే
పెట్టలేదు. ఒకటి పెట్టిల్లు ఇంకొకటి ఆపిల్లు
ఆ ఎప్పుడు పెడతాడంట మరి
ఏమో వర్షం పడాలాంట ఇంకోసారి
ఓహో! వర్షం బడేటప్పుడు ఇటు పప్ప నుంటే కష్టమే ఇగ
ఆ
వర్షం పడేటప్పటికి పప్ప నుండి కష్టమే అంటాన్నాను.
పెట్టా మరి పప్ప ను కూడా పెట్టాలి.
అదే పప్పాన్న స్కిప్ అయితడు గా వచ్చు ఇగ
ఏమో మరి పడాలి ఉన్నప్పుడే పడు అదే కొంచెం మేము ఇబ్బంది ఉండదు. పెడతాడు పప్పన్న కూడా పెడతాడు.
య గ్యావులే ఎస్క్వేర్‌
ఏమో ఈ రోజైనా రేపైనా పడితే ఎట్లా ఒక రోజు ఆపి
ఉ
పడితే బాగుండు గానీ పడతాలేదు వర్షం
ఆహ చ ఇంతసేపు ఇట్లా జల్లు పడిపోయింది అట్లా
మ్
మ్
చెల్లి ఏం చేస్తా
మీ చెల్లి ఇంటికాడే ఉంది వస్తాది గావచ్చు.
పోలే
ఎటు
స్కూల్ పోలే
పోలేగా
ఎందుకు
ఏమో తెలవదు ఏం పని దానికి ఏదో ఒకట కడుపు నొత్తది ఏదో ఒకటి దానికి చెప్తాది. ధమ్ పోకుండా కూసుకుంటాది.
అవునా
మ్ యెట్లైంది సక్కగా స్కూల్ కానా
దానికి నిజంగా నోత్తదేమో ఎందుకు అట్లా అంటాన్నావు.
ఏమో ఎవనికి తెలుసు స్కూల్ పోతే ఎగ్జామ్ పెడతారని స్కిప్ కొడతాది.
అ కొన్నిసార్లు కొట్టింది ఏమో అన్నిసార్లు కొట్టదు గా
చెప్పలేము ఎగ్జామ్ ఎక్కడ రాయలసీ వస్తుందో ఎక్కడ సార్ తిడతాడు అని చెప్పేసి స్కిప్ అయితాది. ఇయలా తెలిసి ఏమో ఎగ్జామ్ కావచ్చు స్కిప్ అయింది.
గిప్పుడే గిప్పుడే ఏం ఎగ్జాములు పెడతారు.
ఏవో పెడతారు ఏవో ఒకటి
ఆహా! మరి రావచ్చుగా ఇద్దరు ఇటు
ఉత్త
అ
అ
మళ్ళా నేను చదువుకోడానికి పోత మళ్ళా మీ నువ్వు కాలేజ్ పోతువు అ స్కూల్కి పోతుంది మళ్ళీ ఎప్పుడు రా
ఎందుకు మీరు రా వచ్చుగా
మేమంటే ఇగ పపన్న రేపు కాలేజ్ పోతాడు ఏమో
పనుంది అంట
ఆహ బయటికి పోయిండ
ఆ బయటికే ఒక కార్డు అడిగుడి తిరుగుడు తిరుగుడు తిరుగుడు
అంతేన
అందుకోసమే మమ్మీ ఇక్కడ ఉంచిత లేదు పెద్ద మమ్మీ
ఎక్కడ మాం బిత్తా మరి ఎక్కడ
వరంగల్ పంపించిం
ఉహూ సదువుతాడ మరి
స స
పెద్దమ్మ ఇట్లా ఇప్పుడే బయట కూర్చున్నారు
ఇప్పుడే వచ్చింది కానీ కొంచెం ఉందని కూర్చున్నాను
ఇంకా పిన్ని చిన్ని పిన్ని లేదా
ఆ
ఆ పిన్ని
బోనంగాడు ఇట్లా స్కూల్కి వెేయిండు
రాలే ఇంక
రాలేగా ఇంక టైమ్ ఏమో వచ్చి పోయినట్టున్నాడు మధ్యాహ్నం ఒచ్చి అన్నం తిని పోయిండు
లడ్డు కూడ స్కూల్కే పోయింది లడ్డు ఇంకా గంట అయితే వస్తది ఎడ్తలేదు ఇగ
నిన్న పెళ్ళికి తీసుక పోయిండు
ఎం ఎక్కడ
గూడురు అవుతల అంట నా గుడ అంత సక్కగా అయితే ఆ పెద్దమ్మ వాళ్ళు చిన్న పిన్ని వాళ్ళు
ఆ
ఇగ నన్ను ఎందుకు తీసుకవోలె అని లడ్డ ఏడుత్తంది నేను కూడా ఈ రోజు స్కూల్ పోను వాన్నీ తీసుకవోయిళ్ళు నన్నును తీసుకవోలె అని ఏడుత్తంది లడ్డు
ఆహా పెయింద మరియాల
పోయింది ఇగా ఏడ్చుకుంటానే పోయింది
ఉహు ఎన్నింటి వరకువత్తరాల్లు ఇంటికి మరె
లడ్డయితే ఫోర్ థర్టీకి వస్తది బోండం గాడు అయితే ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీకి అట్ల వొత్తడు
ఉహు వచ్చి అల్లరల్లారి చేత్తారు కావొచ్చు
ఏ ఇగ ఒక కాడ ఉండరు తిరుగుతారే తిరుగుతారు మొన్న సైకిల్ వేసుకోపోయి కాలువల పంచర్ చేసి ఓచిల్లూ
ఆ
ఈ ఒక్క కాడుండారు
పెద్దమ్మ గిట్ల ఏం చెత్తల్లు
పెద్దమ్మ అన్నం తింటాంది
పెద్దడాడ్ అప్పుడు ఒత్తండు మరి ఇప్పుడు వోయి తాళ్లకు
ఇప్పుడు ఇప్పుడే వర్షం పడుతాంది ఒత్తాడు కావచ్చు వర్షం పడుతాంది ఎక్కడు కదా వర్షం పడుతంటే
జారత మరి ఫోన్ చేసి రమ్మనకపోయినవ్ ఇంటికి
రమ్మానాలే కాపోతే డాడీ దగ్గర పెద్ద డాడీ దగ్గర ఫోన్లేదు నా దగ్గరనే ఉంచుకున్నా నేను
నీ దగ్గర ఏం జేత్తంది మరి
ఏం లేదు పెద్దాడికి ఎందుకు వర్షాలు పడితే కరాబ్ అయితాయి కదాని ఇగ నా దగ్గరనే ఉంచుకున్న
ఆహా
చెప్పు ఇంకా
ఏమ్లె చెప్పాల నువ్వే ఇగ
తినకపోయినావు మరీ లేట్ అయితంది
పోతిగా పోయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంటా పెద్దమ్మను చి పిన్నిన్ చేయంటా పిన్ని చెత్తది ఆ
అలా ఇంకా
సరే ఇంకేముంది పోయి తినాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేయమంటే చేత్తది ఇగ ఇన్ని రోజుల కాంచి చేయలే కదా చెత్తదిగా తినాలి పోయి
ఆ పిన్ని కూడా పనులు ఉంటాయి చెప్పకు ఊకే ఏదో ఒకటీ జేయమని
ఆ
పిన్ని కూడా పనులు చేసుకుంటది ఇంట్లో పనులు చేసుకుంటది ఊకే ఆదో ఇదో చెయ్యమని ఇబ్బంది పెట్టకు
ఇబ్బందంటే ఇప్పుడు నాలుగింటి వరకు పనులు ఐపోవా ఇంట్ల
ఏమో చెప్పాలేమ్ చానా బట్టలు ఉంటాయి బోళ్లు ఉంటాయి చేసా అయ్యే పనులు చెత్తది
ఆ
ఇక చే ఇది ఒక రోజు చేపిచ్చుకొంనీ తీనురాదు ఇగ ఏం చెత్తవ్
ఉ మల్లా వరంగల్ వోతే ఎట్ల
ఆ
మళ్ళా ఎట్లాగో వరంగల్ ఓతా
ఆ వరంగలో మరి మీద్ ఇద్దరు గల్చుంటా అంటే ఉండొచ్చు గదా పప్ పన్నును నువ్వు పప్ప నున్న నవ్వు
ఫోన్ జేయనది పప్పు అన్ననికి
ఆహా ఒక దగ్గర ఉంటే కొంచెం మీ ఇద్దరికి
ఓ ఆ ఇంకా మరి పప్పన్న వచ్చాక మరి ఫోన్ జేయని జేప్ మార నాకు
ఆ చేయమన్ జేప్తా
ఉహ్
మీ నీడా కా కాలేజ్ ఎక్కడ నీది ఆ పప్పన గూడా అట్ అచ్చడే అనుకుంటా అన్నాడు అట్లా
ఉహుహ్
ఒకే దగ్గర రూమ్ దీసుకొని ఉంటే మంచిగా ఉంటుంన్
ఉచితంగా అయితే ఫోన్ జేయరాద్ పాప
ఉహ్మ్ సరే
ఉహ్మ్ సరే మరి
బాయ్ ఉంటాను మర్
ఆ బాయ్ జాగ్రత్త మరి హలో
సరే బప్పన్నకి ఫోన్ జేసి చేపిచనా నీక్ నీను
ఉహ్ సరే చెయ్యని జేప్ నైట్ వర్క్ నైట్ వరగ్ జేయ్యాను.
ఊవకే
ఉహ్మ్ సరే బాయ్